హలో నా
రే అండి ఇన్ని రోజులు ఏం షాపింగ్ ఈరోజు టాపిక్ వచ్చేసి వంటలండి ఆ
తెలివా
మా ఇంట్లో వంకాయ కర్రీ అండి మీ ఇంట్లోఎం కర్రీ తిన్న గుడ్డు తిన్న గుడ్డు ఎగ్గా అనొచ్చు కదండి అవునా మ మా తమ్ముడు చాయ్ వేడుతుండు మస్తు వస్తుంది స్మెల్ అ
అవునా వావ్ నిన్ననే చాయ్ కూడా తాగిన మా బామ్మర్ది పెట్టిండు చిన్న మ
ఆ ఇక్కడ మా తమ్ముడు అక్కడ మీ బొమ్మర్దా
ఆ అవునండి నిన్న పెట్టుండే మా ఇంటికొచ్చి బాగుంటాయి చాయి వంకాయి కర్రి ఎట్లా చేస్తారండీ నాకు చేయరాదు మీరు రే చేసిరా లేకపోతే మీ ఇంట్లో వాళ్లు చేసిరా
లేదు మా డాడీ చేసిండు వంకాయ కోసి అల్లా చింతపండు పెట్టి వేయించిండు
ఆ పూర్ణమా అవునా అండి
ఉ చాయ్ బాగుంటదండి మీరు తాగిర్రా
లేదండి మాకు ఎవరు పోషటోల్లు లేరు ఇక్కడ ఇయల మా బామ్మడిది రాలే మా ఇంటికి పెట్టలే టీవీ సౌండ్ చాయి నేర్చుకున్న నిన్ననే ఆయన చూపెట్టండి మా బామ్మడిది ఎట్లా పెట్టాలని
అవునా ఎట్లా పెట్టిరండి ఒకసారి చెప్తారా
అంటే ఫస్ట్ పాలు పోసి మంచి చాపత్ ఎసి అంటే ఫస్ట్ పాలు మంచిగా మరగనిస్త అక్కడైనే మంచిగా మరిగిన తర్వాతకి చేపత్త ఎస్తారు మనం ఏం చేస్తాం ఉట్టి పచ్చిపాలల ఎస్తాం కదా ప అ టేస్ట్ మంచిగా ఉండదు పాలు మంచిగా మరగ ఇచ్చినాక చపత్తెసి ఇగ మంచి బాగా మరినంక అల్లం వేస్తాడు ఇలాచూడేస్తాడు వేసిన తర్వాతకి చా మ మంచిగా బాగా మ మరిగినంక షుగర్ వేస్తాడు టేస్ట్ అంటది మంచిగా చిక్కాగా వస్తది మంచిగా ఉంటది టేస్ట్ కొంచెం చాయి తాగిన మంచిగా ఉంటది టేస్ట్ ఉంటది ఇగ అంత బాగుంటది మీ అట్లనే పెడతారా చాయ్
లేదండి నేను డికాషన్ పెట్టి పాలు పోతా
ఆ అట్లా కూడా బాగుంటద అంట మా బామ్మర్ది చెప్పిండు ఫస్ట్ డికాషన్ పెట్టి అట్లా చాయ్ పోతే కూడా బాగుంటదంట ఆ పటోలు అంతా అట్లనే చెస్తుండే కదా ఉ
ఉ ఇంకా అండి విశేషాలు
ఈ రోజు ఎలా గడిచింది
ఉ ఉ
ఈ రోజు ఎలా గడిచింది హ్యాపీగా గడిచిందా లేకపోతే ఎట్లా
తెల్వదు ఇయలా
మీరు కాఫీ తాగుతుర అండి కాఫీ ఇష్టమా మీకు
కాఫీ ఇష్టం అండి
అ ఆ తర్వాత హార్లిక్స్ బూస్ట్ ఏమన్నా
ఆ అట్ల ఏం తాగనండి ఆ చెప్పండి బూస్ట్ దగుతా హార్లిక్స్ దవుతా అది ప్రోటీన్ ది కూడా తాగుతా
ఆహా ప్రోటీన్ పౌడర్ ఉంట ఉంటదండి బాగుంట చాక్లెట్ ఫ్లేవర్ తెలూసుగా మీకు నేను అరటి పండ్లు బనన ఆ మేము కూడా వాడతామా మా ఇంట్లో చనా ప్యాకెట్ ఉంది అది మేము పాల లేసుకొని అంటే అరటి పండు రసం జూస్ చేసుకుంటాం మేము ఇప్పుడు డైరీ ప్రోటీన్ కదా అట్లా ప్రో అంటే ఫస్ట్ మనం పాలు కొంచెం కాగబెట్టి చల్లార పెట్టుకోవాలి వేడి వేడిగా అయితే పడితే గట్టిగైతది బనానా అనేది ఫస్ట్ పాల్ని కాగా పెట్టుకొని చల్లగా కావాలి పాలనేది బనానా కట్ చేసుకోవాలి మీక్సీలా కట్ చేసుకోని ఖర్జూర ఉంటది కదా గింజ లేకుండా ఖర్జూర పీసెస్ చేసుకొని అడియాలి ఒక టూ స్పూన్స్ తేనెేయాలి అందులో పాల్ పోయాలి అయితే మనం పాలు పోసి మిక్సీ పట్టుకుంటే అదే జ్యూస్ అవుతుంది అండి మంచిగా ఉంటది మనకి బలం రో
మ్ ఇంకా అండీ ట
చెప్పాలి మీరే ఇంకా
మిల్ మిల్కర్ ఎట్లుంటది మీ ఇంట్లో టీవీ ఉందా అండి మ్ ఉందండి దీంట్లో ఏమండి ఇద్దరా ఇంకా అండి అ వంటలు ఎట్ల చేస్తారో కొంచం చెప్పచు కదా వంటల గురించి హు వంటాలంటే ఇక మా ఇంట్లో మా అత్తనే వండుతదండి అవును అండి అయిందండీ మీకయిందా అండి మ్ మస్తు చేస్తాది అ ర అన్నయ్య ఫస్ట్ అవునా మిల్ మిల్కర్ ఉంది అండి ఐతే అ రేప్ పు ఏం ఉండాలండి టిఫిన్ కి టిఫిన్ ఏం తీసుకోతే బాగుంటదండి
ఆహా టిఫిన్కా అండి ఇప్పుడు డైలీ రొటీన్ కర్రీస్ అంటే బాగుండదు కొంచెం స్పెషల్ గా చేస్తేనే బాగుంటది రాకుండా పప్పులు కాకుండా
ఆ ఔవును పప్పులు థీని బోరు కొడుతుంది మ్ టైమ్కి కూరగాయలుకూడా దొరిక
ఆ అసలే దొరకవ్ మనకి కూడా అలాదే ఆలోచిస్తున్నా
హు అవునండి
చాలా ఏం బాగుం టతి అసలు టిఫిన్స్ లోకి చిక్కుడుకాయి ఫ్రీ తినబుద్ది కాదు దొండకాయ ఫ్రై అసలు బెండకాయ తినబుద్ది కాదు దొండకాయ ఫ్రై అయినే బాగుంటది కాని కొంచెం పచ్చి పులుసు అట్లాంటివి ఉంటేనే బాగుంటది. టీ అటు ఇటు ఉంటాది మొత్త
ఉ దొండకాయలాస్ చెనగపిండి ఇట్లా ఇస్తారంట కాదండి దొండకాయలాస్ చెన్గాపిండి వేస్తారంట కాదండి
ఏమో మేమైతే ఎప్పుడ వేయలే మరి శేనగపిండ్ మీరు వేసిండ్రా ఆ చెడ చెక చెనగపిండి బేషన్ చేస్తారు కానీ దొండకాయ చెనగ పిండి ఎట్లేస్తారో తెల్వది
ఉ అంటే దొండకాయలు కోసి నూనెలెంచి చెనగపిండి ఇట్ల వేసిందంట బజ్జిలాగా ఉ ఉ ఇంకా అండి
ఏమో మీరే చెప్పాలి మీరె మేము కూడా ఏం టిఫిన్ పెట్టుకోవాలి అర్ధంమయితలేదు నాకు ఇడ్లీ తినబుద్దయితుందండి ఇడ్లీ తినబుద్దయితుంది ఇంట్లో చేస్
అయితే మార్నింగ్ వెళ్ళేటప్పుడు తీసుకోవచ్చు కాదా ఇడ్లీ
హోటలలో నాకు ఇష్టం ఉండదు మన ఇంట్లో చేసుకున్న ఇడ్లీ చట్నీ అంటే ఇష్టం నాకు అప్ అట్ల మేం ఉకే చేస్కునేది ఇడ్లీగాని ఇప్పుడు టైం లేక చేస్కుంటాలేం
అవునా అండి
ఉ
ఉ ఇంక దోశలు ఇష్టం లేదా
ఆహా నాకు దోశలు ఇవన్నీ ఇష్టం లెవ్ తింటే నేన్ వడా పూరి ఇడ్లీ ఇడ్లీ కూడా ఇప్పటికి ఇంట్ల ఇడ్లీ ఇష్టం ఆ మొన్ననే తిన్నాను పూరి అయితే చికెన్ అంత చికెను అవి రెసిపీ మా అన్న చేసిండు అది మంచి చిన్నగ చేసి చిన్న పూరి చిన్న చికెన్ ముక్కకి పట్టే అంత చిన్న పూరి పానీ పూరిసైజుకి ఆ
ట్లేట్లెనండి
నిజంగా టేస్ట్ బాగుందండి నేను తిట్టిన కాని ఫస్ట్ ఎందుకు అట్లా అని చెప్పి తిట్టిన తిడితే ఏమైంది ఈ రెసిపీ ఇంస్టా ల చూసిండు గప్ చుప్ మందం మన్ పూరి చేస్తం చుడు చిన్నగా అట్లా ఒక పదిగల పూరిలు చేసిండు చిన్నగా మంచి పీస్ కు పట్టదు చుంచుకొనుడు ఎందుకు చింపుడు ఎందుకు అని ఇట్లా ఒకటే చిన్నగా ఇట్లా పెట్టుది తినచ్చు బా గుంది పూరి మీరు ఒకసారి ట్రై చేయండి మీకు నచ్చుతుంది.
ఆ కానీ సరిపోతాదండి మనకు కడుపుకి
అట్ల టెన్ అయితే కదా అన్నీ టెన్ సరిపోతాయి మనకి బాగుంటది మొన్న హల్ తిన్న చికెను
ఉ
మా మమ్మీ ఫ్రై కూడా చేసింది అట్ల నైట్
నాకెందుకో ఈ చికెన్ తినబుద్దయితుందండి మంచిం ఫ్రై లవ్ చికెన్ పకోడి
ఆ గుర్తుచేసుకుంటే చికెనే తినబుద్దయితుంది నాకు
ఉ కానీ ఎట్లా ఏం చేద్దాం మరి ఇప్పుడు నాకు వేయలేద్ నీకు వేయలే
మీరు చాయ్ తాగిల్లాండి ఇపుడు
లేదండి
అయ్యో మీ తమ్ముడు పెట్టిండంట కదా మీర్ తా లేదా మీ తమ్ముడు చాయ్ పెట్టిరాట గాదా తాగ లేదా
లేదండి తాగలేదు ఇంకా
అయిపోయిందా అండీ చాయ్
చాయ్ పోస్తున్నా అండి
హలో
ఇంకా అండీ ఉహా
ఆ గిన్నెలు కడిగిన ఏమ్ లేదే స్
ఓకే అండీ ఎక్కువ తాగొద్దండి చాయీ
ఆహా సగమే తాగాలి
అవునా అం హ్ సాయిపే ఎక్కువ తగొద్దండి ఉహ్ తాగనండి మా తమ్ముడు ఇట్లనే తాగుతడ్ ఇది గో సాయి కీచేయి ఓకే అండీ
స్ స్
ఇంకా చెప్పాలండి మాక్ కూడా వోస్తారా అండీ చాయ్
ఆహ్
మా అత్త బిస్కెట్ తెచ్చుకొని తిను అని చెప్ తుంది
బిస్కెట్లు కూడా తెచ్చిందా మీ
ఆవ్ మా అత్త అన్ని తెత్తది ఇంతటితో అయిపోయిందండి బాయ్